వినిపిస్తుందా
వినిపిస్తాంది
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి నైంటీ పర్సెంట్ ఆఫాప్ మీరే ఉండాలంట కదా
తిన్నరా
తిన్నా తిన్నా మీరు తిన్నారా మేడం
తిన్నా ఏం కూర వండుకున్నారు
ఇవాళ వచేసి వంకాయ కూర వన్డామ్ అనమాట
వంకాయ కూర విత్ రైసా
లేదండి పదితులు పెట్న్నాం మనక
ఆ జోక్స్ వదు కాని ఏం చేస్తారు మీరు అంటే మీర ఏం జాబ్ మీరేం జాబ్ చేస్తారు
కూలి పని చేస్తా కూలి పని
అవునా
రెగ్యులర్ కూలి కెళ్తే ఎంత ఇస్తారండి
ఎంత అన్
గాలి సౌండే వస్తందండీ
అవునా
మీ వాయిసు కొంచెం వినపడతంది తిరగకుండా కొంచెం నడవకుండా ఒక్క దగ్గరఉండి మాట్లాడండి
పడి మరిగ
వాళ్ళ ఫీల్డ్ కి వెళ్ళారా మీరు
ఏద పని
అయ్యో పనికెళ్ళారా ఎని డబ్బులు వస్తాయి మీకు ఒకరోజుకి
నాకు మూడు వందల రూపాయలు
మూడు వందల రూపాయలు వస్తాయా మీకు
హ
ఏం చేస్తారు మరి డబ్బులన్నిటినీ
ఏం చేస్తాం మేడమ్ ఎంటి కూయగి చెరు
కొంచెం గట్టిగా మాట్లాడండి
ఒక యాభై రూపాయలు తోటి ఇంటికి కూరగాయలు తీసుకెళ్తాఅండి
అవును
తొంబై రూపాయలతో నైన్ టి వేస్తా
నైన్ టీ మందు తాగుతారా మీరు
ఆ కొంచెం కొంచెం తాగుతాను మేడం కొంచెం అ చే మోకాలు నొప్పులు ఉంటాయి కదా మాకు
మరి మీ వైఫ్ మా సార్ మందు దాగరు అని చెప్పి గొప్ప చెపుకుంటది కదా హేచ్చులక
అవును తనకిచ్చలుపో
అవునా మరి మీ వైఫ్ కి ఏమన్ నా ఈ మధ్యలో షాపింగ్ ఏమైనా చేపించారా
ఆ మేడంక వచ్చేసి షాపింగ్ అంటే తనకు షాపింగ్ అంటే ఇష్టం ఉండదు మేడం
ఎందుకండి అంటే లేడీస్ కి చాలా వరకి షాపింగ్ కి మార్కెట్ కి పోవాలని ఉంటది కదా
ఉంటది కాని తనకు ఎక్కువ ఉండదు మేడం తనకేంటీ అంటే ఇగా కొంచెం చదువుకునే బాగా ఇంట్రెస్ట్ ఉంటది
అమ్మో చదువుకుంటదా బాగా
ఉమ్ బాగా చదువుతాది
అవునా ఎందుకు ఏం జాబ్ చేయడానికి చదువుకుంటాంది
అంటే ఇదే మేడం మొన్న రన్నింగ్ చేసింది మొన్న రన్నింగ్ చేసినప్పుడు ఆ మొన్న రన్నింగ్ చేసినప్పుడు ఇ బాగా రన్నింగ్ చేస్తానారు అని చెప్పేసి డాక్టర్ ఏం
డాక్టర్ ఆ
కనీ ఇక రన్నింగ్ చేసేటప్పుడు డాక్టర్ అయితే మంచిగా ఉందా అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏం చేసిన్రంటే నువ్వు కండక్టర్గా అని చెపిన్రు
ఆ
ఇగా కండక్టర్ జాబు అనుకునే సరికి కండక్టర్ అనేది మరీ అందరి మధ్యలో వర్క్ చేయ్యాలా అవసరమా నచ్చలే అని చెప్పేసి కలెక్టర్ అయింది
కలెక్టరా
ఆ ఇ కలెక్టర్ కాకుండా కలెక్టర్ చేదం అని బయట వచ్చిన తర్వాత ఇక ఐ సి ఎం, మన సి ఎం ఎం పిఎం ఎట్లా చూసి వాళ్ళు ఏమన్నారంటే మీరు పని చేయరు దీనికి ఏటాట రాష్ట్రపతి గా అని చెప్పిలు వాలు
ఎంది అవునా మరి మీరేమో వ్యవసాయం చేసుకుంటారేమో కూలి పని
నేను వ్యవసాయం అని చెప్పాలె మేడం మొత్తోటి కూలి పనే చెప్పిన
వ్యవసాయం అని చెప్పలేదా కూలి పని అని చెప్పిరా మీరు నాకు
ఆ ఓన్లీ కూలి పనే చేస్తా నేను
కూలి పనికే పోతారా అంటే కూలి పని అంటే ఏం పనికి ఏళ్తారు
అయి తుకాంచ్
చికెన్ మటన్ తింటారా మరి మీరు
ఎందుకు మేడమ్ మీరు హలీం పెట్టిథారా
ఆ మేము ముస్లింలు కాదు కాని ఒకవేళ మీరు చికెన్ మటన్ తింటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చికెన్ మటన్ వండి పెడతాం అన్నట్టు
అవునా
అవును
ఎందుకు మేడం మీరు చికెన్ మటన్ తింటాంగానీ చికెన్ పటన్ మీరు కొనుకొచ్చి పెట్టిండి మేడం పార్సిల్ టేస్కెల్తం మీరు డైరెక్ట్ పట్క పోతాం
అదే అట్లనైనా మీరు మా ఇంటికి రావాలి కదా
లేదు మేడం మీరు పంపయండి కార్గోయండి పట్కెల్తం
కార్గోవేసేసరికిే అది ఖరాబ్ అయిపోతుది పాసిపోతది
ఏం కాదు మేడం ఫ్రిడ్జ్లో పెట్టీ పంపియండి
అ మాకే ఫ్రిడ్జ్ లేదు నీకె ఎక్కడి నుంచి కొని పెట్టాలి
ఫ్రిడ్జ్ కావడానికి ఫ్రిడ్జ్ ఉండాలా మేడం మీరెంత మీర రాష్ట్రపతి కలెక్టరు సి ఎం గన్ని గన్న అయిలు తలుసుకుంటే ఒక సంతకామ్ పెడితే కోటి రూపాయలు దక్కస్తాయి
ఏహే ఉకో అని ఇంకా ఎందుకు మాట్లాడతానును అలాంటి పేర్లు మాట్లాడద్దు కదా
ఇప్పుడు మీరుఉ పెద్ద పెద్దా జాబులు ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పారు చదువుకుంటులా అసలు మీరు
చదువుకుంటున్న నేను రోజు చదువుకుంటానా
అవునా యోగా చేస్తా ఇన్ని రోజులు ఈ మధ్య చెప్తాలు తెలిసిది
యోగా చేస్తున్నా నేను డైలీ చేస్తా యోగా
అవునా
అవును
ఎందుకు మేడం ఎమ్యదం అనుకుంటూరు డాక్టర్ అయిదం అనుకుంటూరా ఏదో చేసి
హెల్త్ కేర్ తీసుకోవాలి కదా
ఆహా సైంటిస్ట్ కోసం మా
ఆ ఏ మీరంటే ఎట్లాగు మీకు టైం ఉండదు హెల్త్ కేర్ తీసుకోరు హెల్తీగా ఉండాలి కదా తిరగాలి తినాలి అరిగించుకోవాలి తిన్నది మీరంటే కూలి పని చేస్తారు ఇగ నేను ఏం చేయకు ఉండు ఉండ కాబట్టి కనీసం తిన్నదైనా అరిగించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా
తిన్నది అరిగించుకోవడానికి చేసే పని అన్నం అదే అంటివి
అంతే
చాలా బాగా కష్టపడుతున్నారు చాలా రెస్పాన్సిబుల్ తీసుకున్నారు మీ ఆయన గారికి ఇబ్బంది పడకుండా అంటే చాలా గ్రేట్ అసలు మీరు
తే మా ఆయన కూడా మెచ్చుకుంటాడు ఊకే
అవునా
ఉ ఊకె మెచ్చుకూంటాడు అసలు
మీకు ఏ కర్రీ అంటే ఇష్టం మీకు
మ నాకు మటన్ అంటే ఇష్టం
అంటే వెజ్ లో వచ్చేసి ఏం కరీ మేడం మరి
సాంబార్ పప్పు చారు
పప్పుచారు సాంబార్ నాన్ వెజ్ లా వచ్చేసి మాటన్ అంటే ఇష్టం
మటన్ కరీ అంటే ఇష్టం నాకు
మేక మటన్ నా గొర్రె మటన్ నా మేడం
మటన్ అంటే ఇష్టం అంతే మేక గొర్రె కాదు
గొడ్డుకురా గాని తింటారు మీరు
అన్నీ తింటాం పంది అవి కూడా తింటాం మేము అన్ని తింటం మేము
సో మొత్తానికి అయితే బానే కష్టపడతారు మీ ఆయన గారు నీకోసం ఇన్ని ఇన్ని కూరలు పెడుతులు అంటే గ్రేటే
అన్నీ తీసుకొస్తాడు ఏమి కావాలంటే అది కొనిస్తాడు
అవునా
ఉహు
మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం మేడం
నాకు పైనాపిల్ అంటే ఇష్టం
తాగేవి కాదు తినేటివి చెప్పు
ఆ తినేవా
ఆ తినే ఫ్రూట్స్ అంటే ఏంటంటే అంత ఇష్టం
తినేవంటే నార్మల్ గా తింటా అంతే అన్ని ఏది దొరికితే అది తింట
ఓకే ఓకే అంటే ఇది నిమ్మకాయ
అవి అయినా తింటా అన్నీ తింటా
తాగేది మాత్రం
తాగేది మాత్రం ఓన్లీ పైనాపిల్ ఏ తాగుతా అంటే నాకు పైనాపిల్ అంటే ఇష్టం కాబట్టి. అదే దాగుతా
ఎందుకు పైనుంటదనా మేడం.
అవును అంటే దాని మొక్క బావుంటాయి, ఆకులు బావుంటాయి దానివి, అందుకే నాకు నచ్చుతది.
కానీ ఆ కాన ఆకులు చెయ్యరు గదా మేడం. మరి జ్యూసు
ఆకు లేయ్యార్ గానీ. అది నాకు బాగా మంచిగనిపిస్తదన్నట్టు.
అవునా చూడరు గదా మేడం. మరి ఆది పైనాపిల్ అని మీకెట్ల తెల్తది.
కట్ జేసేటప్పుడు చూసే తీసుకుంటాం గాదా.
అవునా ఆహా మీకోసం ఎవరైనా తెచ్చే ఉంటే అది ఏట్ల తెలుస్తది. తెలీదు గాదండి
టేస్ట్ తెలుస్తాద్ గాదా.
ఆహా అట్లాంటున్నారా?
నిన్న మా సారూ తీసుకొచ్చారు. పైనాపిల్ జ్యూస్ తీసుకొచ్చారు. టేస్ట్ చూసి చెప్పినా పైనాపిల జ్యూసా అని చెప్పి.
జ్యూస్ బావుందా మేడం. మరది.
బావున్నది. అంటే నార్మల్ గా పైనాపిల్ తెచ్చుకొని, గూడా చేసుకోవచ్చు.
పైనాపిల్ తెలుసా మేడం. ఎంతుంటాయి మరి కాస్ట్స్ బయ్టా.
ఇగ అంతే థర్టీ, ఫార్టీయో, ఫిఫ్టీయో, ఉంటాద్ గావచ్చు.
ఆహ ఓకే అంటే దొరుకుతాయా మేడం. బయట మరి కొన్ కొన చ్చ మనం సపరేట్ గా అంటే ఎక్కడ పడితే అక్కడ అమ్మరు గావచ్చు గదా. మేడం అవి
అమ్ముతారు గదా పైనాపిల్స్
అవునా ఆ ఓన్లీ జ్యూస్ సెంటర్ దగ్గరనే అవ్పిస్తయ్ గావచ్చనుకుంటున్నా. మేడం నేను
లేదు అమ్ముతర్ పైనాపిల్స్ గూడా
ఓకే ఆహా
మా ఇంటి దగ్గర పైనాపిల్స్ కొనుక్కొని, జ్యూస్ చేసుకోనేది. అంటే అమ్మనీకి ఒత్తరు గదా అమ్మనీకో చ్చేటోల్ల దగ్గర కొనుక్కునేది.
మరి ఇప్పటికైనా కొనుక్కోర్రి మేడం ఏమున్నది. మరి మీరిక్కంటడం. కొనేసుకోండి అయిపోద్ది గదా.
ఓకే ఓకే బాయ్ మరి
సరే మేడం, బాయ్ మేడం థ్యాంక్యూ.
ఓకే బాయ్ థ్యాంక్యూ.